ఉ
హలో
ఆ వినబడుతుందా
ఆ వినిపిస్తుందా అక్క వినిపిస్తుందా మీకు
వినబడుతుందా
ఆ ఇనిపిస్తుంది మీకు వినిపిస్తలేదా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఏం చేస్తుర్రు బాగున్నారా
ఆ బాగున్నా మీరూ బరా
ఆ బవునా
ఏం జీస్తుర్రు
ఏం లేదు ఖాలీ ఊరికనే కూర్చున్నా
తిన్నారా
ఉమ్ తి అను
ఏం కర్రీ
ఒక పప్పు పెసరపప్పు టమాట బ
ఉహ
ఉ మీరు తిన్నరా
ఆ తిన్నా
ఉ ఏం కూరా
అది టమాటా చార్ నాది
టమాటా చారా ఇవాళ వెళ్ళలే షాప్ కి
ఆహా వెళ్ళలే టూ డేస్ నుంచి వెళ్ళట్లేదు ఇగా తనలో లేదు ఊరికెళ్ళిదీ
ఆహా మరి జీతం కట్ చేస్తారా పోకపోతే
ఇక తెలీదు నాకు కూడా ఇంకా నేను ఇంకా వన్ మంత్ కాలే కదా నాకు ఆమె ఇస్తే తెలుతది నేను హాలిడే పెడితే నాకు కట్ చేస్తా అన్నది కానీ
ఆ అంటే నువ్వు పెట్టుకుంటే కట్ చేస్తుేది ఆమె అవుతుంది కాబట్టి కట్ చేయేది
ఉ
ఉమ్ అట్లనే ఉంటది మరి నువ్వు పెట్టుకుంటే కట్ అవుతది
అదే నేను కూడా అట్నే అనుకోం ఆ నేను పెట్టుకుంటే కట్ చేస్తారు కానీ వాళ్ళే పో పోదా ఊరికెళ్ళికి
ఉ నిన్ననే ఉ అవునా అవును
మేను కూడా అలాగే అనుకుంటున్నాం మరి తెలిదు వాళ్ళ చీర్చుద్దాం
లేదు అ అట్లనే ఉంటది వాళ్ళు వాళ్ళే కదా ఇప్పుడు నీదేం తప్పులేదు కదా
ఆ
రామూర్కెళ్ళింది అప్పుడు కట్ జేయరు ఇస్తరు కట్టిస్తరు ఉమ్ పొద్దునుండి చేద్దాం అని అనుకున్నగానీ ఇంక పనుండే కొంచెము బయటికెళ్ళిన అందుకోసమని
ఆ నేను కూడా ఇప్పడదాంక నేను బయటకెళ్ళిన
బయిట్కెళ్ళ మ్ నిన్నంతా కూడా లేకుండేనా ఎటేళ్ళి
ఆ
నిన్నంతా కూడా లేకుండే కదా ఆమె ఫ్రీనే ఉండే మనకే కుదరలేదు
కాల్స్ రాలేయ్యాయ సిగ్నల్ లేకుండే
ఉమ్ మ్ హు
ఉమ్ ఇడ నెట్వర్క్ సరిగ్గా ఉండట్లేదు
ఉమ్ మా గూడా ఇక్కడ ఒక్కొక్కసారి నెట్వర్క్ సరిగ్గా ఉండదంత నిన్నంత లేకుండే ఏ మబ్బు మబ్బు ఉండే మరి వర్షం వస్తదా పొద్దున్నయితే ఇగ
పొద్దుగాలా కూడా ఇది చుక్కలు పడ్డాయి ఇడ
అవున మాకు వల్లేె ఎండే ఉండే మస్తు బట్టలు విండినా బెడ్షీట్లు అవి ఇవి మంచిగనే ఎండినై
ఇప్పటి దాక కూడ కు మబ్లె పట్
ఉమ్ కొంచెం మబ్బు మబ్బు ఉన్నది మరి సాయంత్రం వరకు వర్షం వచ్చేటట్టే ఉంది ఉడుకుతంది బాగా
మ్
మ్మ్ ఇగో వర్షాకాలం అంటాం కాని చల్లగా ఉంటది గాని ఉడుకుతది ఇది వేరే అనిపిస్తది కదా అంతా
ఆ
ఆ చికా చికాగ్గా అనిపిస్తది ఏ ఎండకాలం ఉడక వేరే ఇది వేరే
ఎండ కొట్టది గాని ఉడుకుతది
ఆ ఉడుక్తది అంత మాకు ఇంకా ఇటు ఊకే కరెంట్ పోతది ఇంకా నయమ్ ఇవాళయితే పోలేరు మీ కరెంట్ మంచినే ఉంటదా
ఇక్కడ కరెంట్ బానే ఉంటది
ఉమ్ మాకు ఓతది ఆ మాకు ఒతది
కరెంట్ ఒతే మస్తు ఇబ్బంది అసలు
ఉమ్ ఎంత ఇబ్బంది
కరెంట్ అయినంక వాటర్ అయినంక రాపోతే మస్తు ఇబ్బంది
అవును మాకు వాటర్ కూడా మూడు రోజులే ఏమో రాలే
ఉం
ఉం మీకు మంచిగానే వస్తాయా
మాకు సాగర్ వాటరు ఇట్లోస్తాయి ఒకరో ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాయి గాని ఉమ్ కొనుకోచ్ కుంటాం బయట మేము క్యాను ఉమ్ ఇంత ముందుకైయితే రెండు రోజులకు వచ్చేది క్యాను ఇప్పుడు ఇగ మూడు రోజులు వస్తుంది
ఉం
కేవలం తగడనికే కదా ఇగ బియ్యం గడగానీకి అవి ఇవి సాగర్ వాటరు వచ్చినప్పుడు పట్టుకుంటాం అవి అడిగేతాం
ఉం
ఇంగ తాగడానికి
ఉం
కొంచెం ఎండల్ లేవు కాబట్టి తక్కువ తాగుతున్నాం వాటరు
ఉం అవును వాటర్ తకువ లేకపోతే వాటర్
ఎండ కాలం అయితే ఇగ వ ఫుడ్ తక్కువ ఉంటది వాటర్ ఎక్కువంటది
అవును ఇవాళ ఏమివంట చేసినవు టమాటా చారా
హు హామ్ టమాటా చారా ఒక్కటే చేసిన అం నైట్ క ఏమైనా చేయ్యాలి ఎగ్ ఫ్రై అన్నా ఏదన్నా ఒకటి చేసుకోవాలి
ఉం
మా రేపు సండే ఇల్లు మండే వస్తా అన్నది మరి అస్సలు ఎన్ని రోజులు పోయినాం కాబట్టి ఈ రెండు రోజులు కంటే అస్సలే టైం పాస్ అవ్వట్లేదు
ఉం ఎవరు వెలిన్రు ఆ అ అ మా సోమవారం
టైమ్ పాస్ అవట్లా అస్సలకి
ఆ
నా చట్టే టైమ్ అదేదోపాస్ ఆవుతుది కదా ఇంటి దగ్గర అసలు టైమ్ పాస్ అవ్వట్లే
ఉం ఉం
ఏరింక
ఉమ్
ఇంటి దగ్గరే ఉన్నారు గద మీరు
ఆ ఇంటి దగ్గరనే ఉండె నిన్న కూడా ఇంటి దగ్గరనే ఉండె ఆ ఇవ్వాల పొద్దున పోయిచ్చిన ఇందాకనే వచ్చిన బయటికేళ్ళొచ్చిన పోన్లే చిన్న పిల్లగాలు చేయాల్సిన పనులు చేయకుండానే ఉన్నారు ఆ
ఇంటి దగ్గరే ఉంటారు కదా మీరు ఏం వర్క్
ఆ ఆ అవును ఆ అవును ఉమ్ ఇంకా ఇంకేంటి సంగతులు
ఇంకేమున్నాయండి మాకేవు తెలిసిన అక్క ఉంటే ఆ అక్క కూడా జాబ్కోస్తాది ఏసుకుంటే ఇంగాడేమో వేకెన్సీ ఉందంటే పొయొచ్చినం ఇప్పటిదాంక
ఏం వేకెన్సీ
ఇచ్చేదీ అది క్లారిటీగా ఏ చెప్పలేదండి అందుకే తొందరగే వచ్చినం ఇంగంత్ గనుక్కోలేదు
ఉహుమ్ ఈ ఏదో ఒకటి చేసుకోవాలి హ
అంటే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటది చిన్నగా ఒక అడ రమేష్ అని చెప్తరు ఎక్కడ ఏమన్నా జాబ్లు ఉన్నాయా ఆ కనుకో కనుక్కోనిక్క పోనాం
అ
ఈ ఏరియా మొత్తం ఏమన్నా ఉంటే వేకెన్సీ ఉంటే చెప్తదా జాబ్
ఉ ఉహు
ఎక్కనైనా బటర్ షాప్లో అయినా సరే సిస్టమ్ వర్ ఐనా కంప ఏదైనా హాస్పిటల్ వర్క్ అయినా ఏదైనా నాది డిగ్రీ కంప్లీట్ అయింది
కంప్లీట్ అయిపోయింద ఉమ్ అయితే మ ఏదైనా చేయ్యొచ్చు మరి పర్లేదు
అ ఎందుకులే కనక్కో కని పోయినాం
ఆ
కొన్ని చెప్పిందిలే గాని చూడాలి ఇక నేనే ఏమంటాడు మా హస్బెండ్ నువు పోయ్యి అంత దూరం పోయి ఎడస్తవ్ అంటడ్ ఒక్క దానివే ఎట్ల పోతవ్
ఉ
ఎట్లు వస్తావు అని అంటడు నేను రోటికి వెళ్తా నువ్వు ఎట్ల వస్తవ్ అని అంటడు
ఉ బాగా దూరమేనా బాగనే దూరమా
ఆ చాల దూరం ఉంది
ఉ
ఆటోకే పోవాలి వసం వచ్చేటప్పుడు ఫిఫ్టీ పెట్టాలి పోయేటప్పుడు ఫిఫ్టీ పెట్టాలి అదె హండ్రెడ్ అయిపోతున్నాయ్ రోజుకి హండ్రెడ్ అయిపోతున్నయ్ అట్లానే ఆలోచిస్తున్నా ఇంగ నువ్వు చేసిన దానికే పోతది ఏము నే ఏనే సబ్దా కూడా చేసుకోరాదు అని అంటాను
ఉమ్ సరేరా ఆ సరే చార్జింగ్ కూడా లేదు ఇప్పుడే
ఆ సరే
ఏదో వచ్చ ఛార్జింగ్ ఆ అవు